హలో అక్క.
ఆ చెప్పండి.
బాగున్నారా?
ఆ బాగున్నాను మీరు బా బా న్నరా
ఆ బావ్వునం మీ వయిసు బ్రేక్ అయితుంది అక్క
అవునా ఇప్పుడు వస్తుందా
ఆ వస్తుంది అక్క వస్తుంది
ఏం చేస్తున్నారు. ఆ తిన్నామండి, మీరు తిన్నారా?
ఆ తిన్నా. నార్మల్గా వాకింగ్ చేస్తున్న అంతే
అవునా వర్క్ అయిపోయిందా
వర్క్ ఏం కాలేదక్క ఇప్పుడే స్టార్ట్ చేయాలి.
అవునా
అవును మీ వర్క్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి డిన్నర్ ప్రిపేర్ చేయాలి
అవునా
ఉమ్
ఏంటి మరి శ్రీరామ నవమికి ప్లానింగ్స్
ఆ ఆ ఏం చేస్తున్నారు మీరు పుడు స్టడీ ఆ
స్టడీయా నేనా ప్రజెంట్ ఇంట్లోనే బాబుని చూసు ట నాకు ఒక బాబు ఇంతకు ముందు హాస్పిట లో వర్క్ చేసేదాని
అవునా
అవును మరి మీరు
నేను స్టూడెంట్ నండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయింది నెక్స్ట్ బియడ్ కోసం ట్రై చేస్తున్నా
అవునా ఇంకా మ్యారేజ్ కాలేదన్నమాట
కాలేదండి
అవునా శ్రీరామనమికి స్పెషల్ ఏంటి
ఆక్చులి ఆ మేం ముస్లిం
మీరు ముస్లిమ్స్ ఆ ఓకే ఓకే
అవును అ మీరేం చేస్తున్నారు మరి
నేనేం లేదు నార్మల్ గా ఇంట్లో బాబును చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను
ఆ అంటే ఇక శ్రీరామనవమి సీతారామ కళ్యాణం ఏమో అంటారు కదా
ఆ శ్రీ
ఏం చేస్తున్నారు
ఏం లేదక్క వ్య ఏం లేదు వెళ్ళాలి రేప్ వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి నాక్ మా బాబ్ కి ఆ మా ఇంట్లో వాళ్ళందరికి షాపింగ్ చేసుక్ ని వచ్చి ఎల్లుండి పులిహోర అవి చేసుకుంటారు కదా చేస్ కని రెడీ అయి టెంపుల్ కెళ్తాం మార్నింగ్ లేసి
అవున స్పెషల్గా ఎం ఉంముంటదండి ఆ రోజు
స్పెషల్ ఏ అ వెరైటీ అంత నాకేం తెలియదు అక్క మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ పులిహోర చేసేది తినేవా ళ్ళం ఇంట్లోనే నార్మల్ గా ఫోటో పెట్టి పూజ చేసుకునే వాళ్ళం
అవునా శ్రీరామి నవమి అంటే శ్రీరామనమి అంటే ఏముంటది అసలు దాని మీనింగ్ ఏంటి
మీనింగా అ అంటే పెళ్ళి పెళ్ళి జరుగుతది
అవునా
ఆ
మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏదానండి
నాకు ఇష్టమైన ఫెస్టివల్ వచ్చేసి ఆ దసరా పండుగ
అవునా దసరాలో ఏం చేస్తారండి
ఏం లేదక్క అంత స్పెషల్ ఏమ్ లేదు ఆ నాకైతే మా సైడ్ అంత లేదుగాని మా చెల్లి వాళ్ళ సైడ్ దుర్గామాతన్ పెట్కుంటర్ అనమాట. లెవెన్ డేస్ ముందే ఇగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాలు ఉంటది. కదా మహాలక్ష్మి కనకదుర్గ ఇలా ఒక్కొక్క అవ తరలు ఇంగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి పూజ చేసుకుంట మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదాలు ఆ పూజలు అవి చేస్ కుంటుంటరు ఇగ లాస్ట్ డే వచ్చేసి దసరా రోజు ఆ దసరా రోజు ముందు అమ్మవారిని ఊరేగింపు చేస్తరన్నమాట. ఆ నెక్స్ట్ డే నేమో ఇగ అందరూ ఆ ఇగ యాటలు కోసుకొని మాంసం వండుకొని తింట్రు
అవునా మీసైడ్ ఎలా చేస్తారండి మరి
మా సైడు బతుకమ్మ ఆడ్తరు నైన్ డేస్
అవును
ఆ అంతే మా సైడ్ ఓళ్ళి బతుకమ్మాడ్తరు కానీ ఈసారి పెట్టరు దుర్గమాత ఇగ సేమ్ అటున్నట్టే ఇటు కాపోతే అటున్నంత ఇదిగా ఇట్ చేయలేరు.
అవునా
అవును మరి నిన్న మొన్న రంజాన్ ఎల్లింది కదా మీ స్పెషల్ ఏంటి
రంజాన్ అంటె స్పెషల్ సేమియ సేమియా ఉంటదండి శీర్ కుర్మ అది మెయిన్ ఉంటది. మేము థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటం కదా. దా అవి ఇవి కంప్లీట్ గా అయ్యాయి అని మేము చేసామని దాని కోడానికి అది ఫెస్టివల్ అన్నట్టు ఎందుకంటే థర్టీ ఏ తినకుండ తాగకుండా ఈ దేవుడ్ని చేసుకుంటు అలా ఉన్ టం గదా అందుకని ఫైనల్ డే చేసుకుంటరు ఫ్యామ్లీ ఫ్లె ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు కలుసుకుంటారు గిఫ్ నై చూస్తూ ఇస్తావు నేను ఇయ్యన్ అలా
ఔను మా మా పక్కన మేము ఖమ్మంలో రూమ్ లో ఉన్ ఇప్పుడు కూడా మా పక్కన ముస్లిమ్స్ వాళ్ళుండే వాళ్ళు ఫాస్టింగ్ చేస్తరు ఈవ్నింగ్ ఫై ఓ క్లాక్ అ ప్పుడేమో తింట్రు అంటే రోజా ఏదో వన్ ట్రగద ఆ అంతే అంతగా ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా ఇగ వాళ్ళు ఉపవాసల్ ఉండి ఇచ్చేసరనమాట తింటరు తర్వాత
ఔను ఔనండి మా నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు తినేస్తాం. తిన్న తర్వాత ఆ ఒ ఫై టైమ్స్ ప్రేయర్ చేయడం ఉంటది. ఆ తర్వాత చద్వడం అవి ఉంటయి డేమో ఉత్తం ఆ తర్వాత ఈవినింగ్ ఇగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అలా టైం ఉంటదండి. దాని ప్రకారం ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు.
ఔను మేమ్ కూడా ఒక అంటే నార్మల్ గా హాస్పిటల్ లో ట్రైనింగ్ ఒచ్చేటప్పుడు బెంగాలీ నుండి ఒ చ్చారు పిల్లలు వాళ్ళు ముస్లిమ్సే అప్పుడు వాళ్ళు వాళ్ళన్ కూడ నె
అవ్వును
ఔను
మీరు ఎట్ సైడ్ అండి
మాది ఇక వైరా సైడ్ మీద్
ఏంటీ
వైరాసైడ్
వైరానా
అ
ఏమో విన్లేదండి ఎప్పుడు
అంత ఐడియా లేక పోతే ఖమ్మం సైడు
అవునా మాది తెలంగాణ
మాది తెలంగాణనె
అహహహ కావాజ్ నగర్
మీదెక్కడ ఎగ్జాక్ట్ గా ఏరియా చెప్పండి ఏరియా కాదు నార్మల్ గా టౌను పేరు
అదే కావాజ్ నగర్
ఖావజ్ అంటే ఎప్పుడు అంత విన్లేదు ఇప్పుడే వింటున్నాను అంటే విన్నా గని అంతగా విన్లేద్ ఎక్వా
కరీంనగర్ అవి విన్నరా
కరీంనగర్ ఐడియా ఉంది
ఆ కరీంనగర్ నుంచి ట్రావ్ ట్రావెల్ చేసి బై బస్ ఫర్ ఫైవ్ హవర్స్ జెర్నీ
క్కడ్ నుంఅ ఖమ్మంకా అక్కడ్ నుండి ఖమ్మంకా
అ మన మన నా విలేజ్ వరకు
అవునా ఐతే బాగా లాంగ్ మీకు
ఔనూ
ఏమైనా ఎమర్జెన్సీ అయితే
ఇక్కడ కూడ హాస్పిటల్స్ అవి ఏమైనా ఉంటయి గదా
ఆ పక్కనుంటాయా అంటే పక్కన చిన్న చిన్న టౌన్స్ ఉ ట్టయ్
ఆ ఉంటయ్
ఆ కాపోతె కరీంకి కరీంనగర్కి మీ ఊరు ఫై అవర్స్ జర్నీ
ఔను
ఔనా
మ్ మీది గుడా అక్కడే ఉంటది గావచ్చ్ గదా
కాదు కాదు మాది కరీంనగర్ కాదు మాది ఖమ్మం దగ్గర ఆ మాకు ఖమ్మం ఎయిటీన్ కిలోమీటర్స్ దూరం ఎయిటీ కాదు ట్వంటీ ఫై కిలోమీటర్స్
కరీంనగర్ నుంచా
కాదు కాదు ఖమ్మం నుండి కరీంనగర్ మాకు ఒక త్రీ ఫోర్ ఫై ఒస్తది మాకు కూడా అంతగా ఫై కాద్ ఒక టెన్ హవర్స్ రావచ్చు నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే అట్రా రాలేద్ కదా ఎప్పుడు
ఔనా
తె
హు హ్మ్మ్
అంటే మేమ్ తిరిగే డిస్టిక్స్ అన్ అంటే ఖమ్మం మోబాద్ వరంగలు ఇవే ఎక్కువ ఇగ వీటిక్ మించి ఎప్పుడైన వెళ్తే తిరుపతి అన్ తే మా అయితే అటు హుజూర్ నగరు అట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటది అక్కడ ఒక టూ ఇయర్స్
ఔనా డిస్టెన్స్ చాలా ఉంటది
ఔను
లంచ్ అయిపోయిందా అండి మరి మీది
ఆ లంచ్ ఎపుడో అపెందండి మీది ఏం కర్రీ ఈరోజు
మాదా అండి ఆహ్ చికెన్ మా అక్క వాళ్ళు వచ్చారు ఉత్ మ్ అందుకనే చేసా హ ఏం చేశారు మరి మీరు లంచ్
లంచ్ ఏమ్ లేదండి రైసు నార్ మల్ గా ఆహ్ పప్పు చార్ అంతే
ఔనా మరి డిన్నర్ లో ఏం ప్రిపేర్ చేస్తున్నారు
డిన్నర్ లోనా రైసు ఉ ఎగ్ ఆమ్ లేటు అంతే
అమ్ తేనా మీది మీ బాబ్ ఎం చేస్తున్ న్నారండి
బాబు ఇప్పుడే జస్ట్ ఫీవర్ వస్ సుంది వాడు పడుకున్నాడు సిరపేసా తాగేసి పడుకున్నాడు కోచెప్ పాల్ తాగి
ఔన్ హ్ హాస్ స్పెటల్ కెలార మరి
హాస్ పటల్ కి యేళ్ళలేదు టూ డేస్ ఎండలో తిరిగి నైట్ కోద్ కొంచెం నిన్న ఈవ్ నీంగూ కొంజన్ చన్ నీళ్లతో స్నానం చేపిచ్చా నైట్ జ్వరం ఒచ్చేసింది సో మార్ నింగ్ కి సిరప్ తెప్పిచి వేశాను ఇగ ఇందాకుడా ఏసాను కొంజమ్ ఫీవరోస్తుంటే
ఔను పిలల్ కు వెదారు
ఔన్ సరే అక్క మరి
ఆ ఓకే
అహ్